హలోను
ఆ ఎలా ఉన్నారండి బాగున్నారా
హుమ్ బాగున్న అండి మీరు బాగున్నారా
ఆ నేను కూడా బాగున్నానండి ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ గురి గురించి మీరు గెస్ చేయగలరా
చెప్పండి ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఈ రోజు
మేము నేనైతే మా స్కూల్లో జరిగిన యాన్యువల్ డే గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి.
అవునా అండి చెప్పండి. ఎలా జరిగింది అన్ వాల్ డే
ఉ యాన్యువల్ డే అయితే చానా బాగా గ్రాండ్ గా జరిగిందండి అయితే కాలేజ్లో చేసారండి మాది స్కూల్ కానీ కాలేజ్లో చేసారు అన్నట్టు
అవునా అండి. ఓకే ఓకే మీ పేరెంట్స్ అందరు వచ్చారా
అవునండి మా ఫ్యామిలీ నలుగురం వెళ్ళామండి అక్కరికి
అవునా ఓకే అండి నిన్న ఉ పండగ గురించి ఆ ఎలా సెలబ్రేట్ చేశారో నిన్న ఉగాది గదా
అవునండి ఉగాది అండి.
ఓకే అంటే ఎలా ప్రిపేర్ చేస్తారండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అవునండి ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ట్రెడిషనల్ గా కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తున్నారు కదా అండి ఈ మధ్య అంటే మీర మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు అంటే డిఫరెంట్ గా ఏమన్నా చేసారా
డిఫరెంట్గా కాదండి ఎప్పుడు చేసే విధంగా చేస్తారు కానీ కొంతమంది అయితే ఉగాది పచ్చడిల్లో బనానా ఉప్పు కారం గూడా ఏస్తున్నారంటాం.
అసలు ఆయన అట్లా చెప్పాలన్ అంటే అది చాలా అంటే చ అసలు ఇప్పుడు కొత్త కొత్తగా పద్ధతులు ఏమో అందరూ స్టార్ట్ చేస్తున్నారు గాని బట్ వెనకటి పద్ధతులు మాత్రమే కరెక్ట్ గా ఉన్నాయి అసలు యాక్చువల్ గా ఉగాది పచ్చడి చేస్ లేదు ఓన్లీ ఫై ఏ ఫై ఐటమ్స్ అండి ఇప్పుడేమో రకరకాలగా ఉప్పు కారం అని మిరియాలని సోంపు కొబ్బరి సంథింగ్ ఇంకేం ఏమో గలుపుతున్నారు గదండి
అవునండి అది అయితే నాకు నచ్చట్లేదండి అలా అలా ఏస్తే కానీ ఇప్పుడు నేను ఐదు మేమైతే ఐదు రుచులతోనే ఏసామండి అంటే చింతపండు అవి పువ్వులు ఉంటాయి కదా అండి అవి ఏమంటారు నీమ్ పువ్వులు ఆ పువ్వులుతోని ఇం ఇంక బెల్లము ఇంకా ఏమంటారు మామిడికాయలు ఏమంటారు గ్రీన్ కలర్ మామిడికాయలతో జేస్తామండి
అవునా అండి ఇంకా ఉ ఇంకా చానా అంటే ఇప్పుడు కొత్తమంది ఉప్పు కారం అవన్నీ గలుపుతున్నారు గదా అసలు యాక్చువల్ గా మీరు జేసేది గూడా కరెక్ట్ పద్దతి అండి మేము గూడా అలానే జేసాము ఫస్ట్ ఫస్టు ఒక కొత్త కుండ దీసుకొచ్చి దాన్ని మంచిగా నీటిగా కడిగేసి దానికి బొట్ ట్లు బెట్టేసి ఇట్లా దానికి ఇట్లా మనము కడతాం గదా అండి మామిడి ఆకు తోటి ఏంటిది ద దాని ఏమం ఇది ఏమంటాం మనం పండగల్
అవునండి ఈ డోర్ల గూడా కడతాం గదా అం డి
అవునండి అవునండి దాన్నేమో అంటారు గదా అండి చేతికి గడతారు తర్వాత గిన్నె
కంకణం కంకణం కం చేతు అదీ కట్టేదాము కంకమ కంకణం అంటారండి ఇవి వీటికి ఏసేదేమొ ఏమంటారు ఏమాకులు అవి నీమ్ ఆకులు అండి ఎ వేపాకులు వేపాకులు
అయితే యాక్చుల్ గా జేస్ సెది ఏంటంటే ఫస్ట్ మనము మంచినీళ్ళు బడతాం కదండి మంచినీళ్ళు ఆ తర్వాత మనం చింతపండు తర్వాత బెల్లం ఆ తర్వాత వచ్చేది కొం కొంచం ఇది వేప పువ్వు అంతే బెల్ల ఇవ్వే ఇవి ఐదు పదార్థాల తోటి చేస్తాం మేము గూడా అలానే చేసినాం అండి ఒక్కరైతే ఉప్పు కారం మిరియాల పొడి ఏమో మో ఏస్తున్నారు బట్ మేము అలా కాకుండా చాలా పాత పద్ తిథిలో వెళ్ళాము ఇంకా ఏం జేసారండి గుర్
ఇంకా మేమ్ భక్షాలండి అంటే పోలేల్ లు అంటారు గదా భక్షాలు అవి అవి చేసాము అండి
అవునా అది ఎలా జేశారండి మీరు
మేమా అండి బెల్లము పప్పుతోని చేస్తామండి ఇంకా చపాతి పిండి ఉంటది గదా గోధుమ పిండి
అవునా అండి
మీరు కూడా అలానే చేసారా అండి
ఆ లేదండి మేము కొంచెం డిఫరెంట్ గా గోధుమ పి పిండి
గోధుమ పిండి ఇంకా అవున అవునండి మేము ఇలాచి కూడా వేసామండి దాంట్లో
మేము కొంచెం గోధుమ పిండి మైదా పిండి అలా కలిపాము ఆ ఎందుకంటే ఇది కూడా చాలా సాఫ్ట్ ఎట్ట దొస్తాయ
అవునండి
అంటే ఇది కూడా చాలా ఇప్పుడు కొత్త కొత్తగా ఆ ఓన్లీ మైదాబ్ పిండి తోటి చేయడం వల్ల చేస్తున్నారు కదా అలాగాక్ ఆ అవునండి ఇప్పుడు కొంచంమంది ఇక డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తున్నారు వెనకట ఏమో గోధుమ పిండి అట్లా చేసేది ఇప్పుడేమో మైదా పండిని ఒక అంత ముందేమో మంచిగా బెల్లము ఆ శనగపప్పు నానబెట్టి మిక్సీ అంటే లోకల్ లో దంచి ఆ వెళ్లి ఆ అదేంటది ఇలాచి జి గాని సోంపు కానీ ఏసీ ఎందుకంటే ఇప్పుడు మనం శనగపప్పు తిన్నాక డైజేషన్ ప్రాబ్లం వస్తది కదండీ అలా రాకుండా సోంపు అవునండి అవునవును అలా వేసి చేసేదనమాట ఇప్పుడేమందులో కొబ్బరి పొడి కాని ఏదో రకరకాలు అసలు అలా మీ ఏ మీ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందండి అంటే నాకు కరెక్ట్ గా వినిపించ లేదు
ఓహో వినిపించట్లేదా సిగ్నల్ దగ్గరికి వెళ్తానండి
అవునా అండి ఓకే ఓకే ఆ ఇప్పుడు ఇప్పుడు ఓకే అండి వినిపిస్తుంది మధ్యలో ఒకటి పెద్ద సౌండ్ లాగ వచ్చి ఆగిపోతుంది
ఓహో అవునండి అవునండి ఇంకా మాకు హోమ్వర్క్స్ కూడా ఇచ్చారండి ఇప్పుడు టూ డేస్ హాలిడేస్ ఉంటాయి కదా
అవునాండి ఓకే ఓకే అంటే ఏమైనా కొ కొత్త బట్లన్ తీసుకున్నారండి పండగ్కి
పండగకా ఆ అండి తీసుకున్నామండి కొత్త బట్టలు
అంటే ఏమన్నా ఆఫర్స్ అలా ఉన్నాయా అండి మీ ఊర్లో
ఆన్నే ఉంటాయండి షాపింగ్ మాల్స్ అయితే లెక్కలు లేనన్ని ఉన్నాయి ఇంకా కాంచీపురం సిబిఆర్ ఎప్పుడు ఓపెన్ అయిందండి ఇక్కడ
అవునా అండి ఇంకా వన్ ప్లస్ వన్ బై వన్ గెట్ వన్ అట్లా ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయా అక్కడ
చా కానీ మేము ఇక్కడ కొనలేదండి డ్రెస్సెస్ అనేది హైదరాబాద్లో కొన్నాము
హామ్ హా
కానీ ఇక్కడ కూడా చానే ఆఫర్స్ ఉన్నాయండి ఇడ కూడా బాగుంటాయి డ్రెస్సెస్ కానీ కొంచెం ఎక్కువ రేట్ ఉంటాయని మేము హైదరాబాద్లో కొనాల్సి వచ్చింది
అవునా తిన్నారండి ఏ ఏం లంచ్ చేసారు ఈ రోజు
ఈరోజా మటన్ అండి మటన్ కర్రీ
అవునా అండి అంటే మార్నింగ్ టిఫెన్ ఏం జేశారు
మార్నింగ్ టిఫిన్ ఏమో ఇప్పుడు భక్షాలండి
హమ్ హమ్
మీరేం టిఫిన్ జేసారండి
మేము మార్నింగ్ వచ్చి ఉప్మా చేసానండి ఇప్పుడు ఏమో కొంచెం మళ్ళీ ఇప్పుడు సాంబార్ను ఎగ్ ఫ్రై చేసాను
ఓహో
అవునండి ఇంకా క్లైమేట్ కూడా చూస్తే చల్లబడినట్టుంది కదా మొన్నటి దాకా ఎండలు విపరీతంగా ఉన్నాయి గదండి
అవునండి మా దగ్గర్నయితే వర్షాలు కూడా పడ్డాయి కొంచెం
ఇక్కడైతే ఒక్కసారి ఎండ కొట్టి కొట్టి ఇక చల్లగా అయిపోయింది ఇగ వర్షం బడతదేమో అనిపిస్తుంది చూస్తుంటే
అంటే మీ దగ్గర పడలేదా అండి వర్షం ఇంకా
ఆ ఇంకా మబ్బు మబ్బు గుండి చల్ల చల్లగా ఉందండి ఏమో మేబీ పడతదేమో చూద్దామని చూస్తున్నా బయట బట్టలు కూడా ఆరేసినండి ఇంగా కొంచెం వర్షం స్టార్ట్ అయితే తీసు కొచ్చి ఇగ మడతేసుకోవాలి ఇంట్ల ఇంట్ల పెట్టేసుకో వాలి లేకపోతే తీయకపోతే వర్షంలో నాన్‌తది కదండి
అవునండి కానీ అది వర్షం పడుతందని ఎప్పుడో బట్టలు తీసుకొని వచ్చానండి నేను
అవునా అండి అంటే మళ్ళీ ఏమన్నా స్నాక్స్ అలా ప్రిపేర్ చేస్తారండి ఈవినింగ్కి
ఈవినింగ్కు ఆల్రెడీ ఇంట్లో స్నాక్స్ ఉంటాయండి
అంటే ఏమేమి ఉంటాయండి స్నాక్స్
స్నాక్స్ అంటే ఇప్పుడు పిండి వంటలండి మొత్తం పిండి వంటలే ఉంటాయి
అవునా
మురుకులు గద్ తెలు గారలు
అవునా అండి అంటే ఇప్పుడు కొంతమంది ఆ మామూలుగా మనము మడుగులు అంటాం కదా ఆ అన్మా మడుగులు అంటే మీకు తెలిదా అండి శనగపిండి తోటి ఇట్లా మిషిన్ తో చేస్తారు
మిషిన్ తో చేస్తారా అంటే అవి ఎలా ఉంటయ్ చూడడానికి షేప్ లో
స్నేక్స్ లాగా యిట్లా రౌండ్ రౌండ్ గా ఉం ఎట్లా
ఓహో అవా
ఆ మడుగులు అవి టీలే వేసుకని తింటారు కదండి చాలా ఇష్ టం సంక్రాంతి పండక్కి వేస్తారు అంటే మీరు ఎ ఎప్పుడు తినలేదా అండి అవి
పేరండి మడుగులు అన్నామండి మేము వేరే పేరు అంటాం
మీరేమంటారండి
మీరు చెప్పేది మురుకుల గురించా
నేను చెప్పేది మురుకులు మురుకులు అంటే మన మినపా ప్పుతో చేసుకుంటాం బియ్య పిండితో చేసుకుంటాం శనగపిండితో చేసుకుంటాము పూ సా అంటే మీకు ఐడియా వస్తుంది అనుకుంటా కదా
పూస అంటే ఐడియా రాదు కానీ జస్ట్ మురుకులు అంటే ఐడియా వస్తది నాకు అవన్నీ పేర్లు తెల్వదండి
అవునా అండి అయితే అవి మురుకులు కూడా ఉంటాయి అంటే మనం మురుకులు అంటే మన అన్ని అన్ని వ చేస్తాయి ఒక్కసారి ఆ లైక్ బియ్యపు పిండి తోటి అయిన నా లేకపోతే గోధమ పిండి తోటయినా ఇప్పుడు మనం రకరకాలుగా చేస్తాం కదండి
అవునండి ఇంకా చాలా బాగుంటాయండి తినడానికి కూడా
అవునండి అవునండి ఇంకా మొత్తానికికైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నారా
ఆ మేమైతే అవునండి మీరు స్నాక్స్కి ఏం తింటారండి
ఈవినింగ అండి నేను చెప్పాను కదా పూస మడుగులు కారపు బిల్లలు అవునండి అవే ఉంటాయి అవే కనుక మళ్ళీ కొత్ త్తగా మళ్ళీ వర్షం స్టార్ట్ వర్షం స్టార్ట్ అయలాగుంది కదండి లేకపోతే వడియాలు పెడదాం అనుకున్నా
ఓహో అండి టైం అయిపోయిందండి కట్ చేస్తున్న ఫోన్
ఓకే అండి